హలో
హలో
ఎం చేస్తున్నారు?
ఏం లేదు ఖాళీ కూర్చొని సె మొబైల్ చూతన్నాం.
అవునా?
చూత్తాంటే స్టోరీస్ బాగవస్తనాయి తెలుగువి మా పిల్లలకు నేర్పించడానికి అనీ నేర్చకుందాం చూత్తాన.
అవునా నేన్జెప్పన నా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. మా బాబుకు జెప్పడం కోసం నేను అన్ని డౌన్లోడ్ చేస్పెట్టుకుంటా.
చెప్పండ్
ఒకటి ఏంటంటే చాకలి వాడి గాడిదని ఉంటది కథ అయితే ఆ కథ వచ్చేసి ఏందంటే అనగనగ ఒక ఊర్లో ఒక చాకలి వాడుంటడు. అతనేం జేస్ స్తడు ఒక కుక్కునును గాడిదను పెంచుకుంటడు
ఊహు
గాడిద చాకలి మూటల్ని మోస్తది కదా వాళ్ళవి బొ మొత్తం సామానం మోస్తది కుక్కేమొ మో ఆ వాళ్ళింటికి కాపలగా ఉంటది.
ఆ
అతిగా వెళ్ళి గాడిదను కుక్క రెండూ అతని తొటె తిరుగుతా ఉండేవన్నమాట.
ఊహు
రూమ్ ఆ రాత్రి ఆ చాకలి వాల్లు పడుకున్న తర్వాతకి ఏమైద్ది ఒక దొంగ వాళ్ళ ఇంట్లోకెల్తడు.
ఆ
వెళ్ళినప్పుడు ఆ గాడిద జూసి కుక్క వైపు జూసి అంటది గదా ఆ కుక్క కుక్క నువ్వు దొంగ ఇంట్లోకెళ్తుంటే నువ్వరుస్తలేవెందుకు అనేసి గాడిదడుగుద్ది. అడుగుతే ఆ గాడిదా కుక్కనడుగుద్ది. ఎందుకరు లో మన యజమాని ఇంట్లోకి కుక్కొచ్చేది గా దొంగ వచ్చింది కదా ఎందుకు అడుగుతలే అనేసి అంటదనమాట అంటే ఎందుకు మొరుస్త మొరుగుతలేవు ఎందుకు అరుస్తలేవంటే కుక్క అసలు పట్టిచ్చుకోదనమాట కుక్క అసలే పట్టిచ్చుకోదన్నమాట. ఆ గాడిద మాట కూడ పట్టించుకోదు అయితే ఎందుకు అట్లా చేస్తున్నావంటే కుక్క అంటది గ నాకు చాలా రోజులుగా ఆ యజమాని సరిగా అన్నం పెట్టట్లేదు నా కడుపు కా కాలుస్తున్నాడు. నేనెందుకు పట్టిచ్ కోవాలి దొంగలు పడితె ఎంది ఇంకేమన్నా పడితె నాకేం అవసరం అనేసి కుక్కంటది అనమాట గాడిద తోటి అయితే అట్లాని సైలెంట్గుంటది ఇగ నిర్లక్ష్యంగా కొంచెం బాధతో నాకు కడుపు నాన్న మట్ట నేను ఎందుకు జేస్తా నేను చూసుకుంటానుగా నువ్వే ఎయి ఎయి అన్నట్టు సమానం చెప్తదనమాట గాడిదకు చెప్పిన తర్వాతకి యామ్ దీనికి అన్నం సరే బెడతాన్ దీన్ని వాడుకుంటాను గదా గాడిదేనూ పాపం ఇగ యజమాని సహాయం జెయాలనీ గట్టిగా
అర ఓండ్ర పెడితే పాపం
ఆ బాగరుస్తే ఆ గాడిద గాడిద మొత్తుకుంటది. యజమాన్ని లేపడం కోసం. ఆ అలాంటైం లో ఏమైందంటే ఆ ఇంట్లో ఉన్నళ్ళందర్లైటేసి బయటకి వచ్చేసరికి దొంగ పారిపోతాడు.
ఆ
పారిపోగానే ఏమైంది అనవసరంగా నిద్ర చెడగొట్టిందని, గాడిదని బాగొడతరు.
ఆ
అ ఇంగప్పుడు గాడిదకర్ధం అయ్యిద్ది ఏందంటే ఎవరి పని వాళ్ళ జేస్కోవాలి. ఇంకొక్కరు వేలు పెడితే ఇట్లుంటది అనేసి.
ఆ ఎవరి పన్లకు వాళ్ళ తల దూర్చొద్దు.
ఆ ఒకరి పండలో ఒకరు తల దూర్చొద్దు ఎలాంటి కష్టం వచ్చినా తల దూర్చద్దు అనేసి
ఆ బాగుంది నీతి కథ
ఆ
అమ్మ మాట మా అమ్మ కూడా ఒక చిన్నప్పు ఒక స్టోరీ చెప్పింది.
ఏంటదీ
రామాపురం అనే ఊ లేనటా ఒక గోపన్నా అనే మేకల మందు మేకలుగాజే టట్టున్నాడట ఆయన ప్రతి రోజు జూ మేకలను గొర్రలను మేపడానికి అడవికి తీసుకెళ్తారుగా
ఆ తీసుకెళ్తారు
అయితే ఆ గొర్లల్లో ఒకటి చిన్న పిల్ల పుట్టినడట మేకలకు మేకలకు చిన్నపిల్ల పుడితే అప్పుడు ఆ పుట్టిన పిల్లను అప్పుడప్పుడే మంద నుంచి బయటికి బయటకు వెళ్ళిపోయేద అట అది
ఆహా
అది అప్పటి నుంచే చిన్నపిల్ల అప్ప నుంచే అది ఎందుకో బయటికి పోయి ఊగా బయట తిరిగదు అన్నట్టు మందల కలవకుండా ఆ విషయం అ గోపన్న అనే అ యజమాని చూసి ఇది రోజు బయట తిరుగుతురు తంది వాళ్ళ అమ్మ వాళ్ళతో ఇట్లా మందల ఉండకుండా ఎందుకు తిరుగుతంది అసలే అడవిలో క్రూరముగాలు జంతువులు సింహారీలు ఉంటాయి కదా అని ఆయన భయపడుకుంటా ఆయన ఆ మంద నుంచి అది బయటకి వెళ్తాంటే చూసి నిను ఎ పోతాడట
ఆహా
అయిత తల్లి ఆ కావాలనే కో పంపిత్తదట అది
ఉహుమ్
అది బయట ప్రపంచం చూడాలె బయట అన్ని అన్ని విషయాలు తెలివాలి కదా దానికి కూడా దంతో కొంచెం భయం భక్తితోం పెరుగుతు కదని అదే అనుకొని బయట చాలా అందంగా ఉంటది. ఆ సంతోషంగా అటు ఇటు తిరుగులాడొచ్చు మందర ఉంటే ఊకె ఇగ మల్ల సేలే మల్లె పిచ్చిది ఇగ కొంచెం చిరాకు లేత్తదని అది బయటికి పంపించేది
ఆ
అయితే ఒక రోజు ఎట్లనే ఇగ ఓ ఒకక్కసారి పంపితే వాళ్ళు చిన్నపిల్లలు ఊకుంటారు న్నాయి అది ఇగ ఇనకుంటంట వాళ్ళ మమ్మీని కాదని ఉరుకుతా అందట ఉరుకుతా అంటే వాళ్ళ మమ్మీ కో ఇగ మేకకు కోపం వచ్చి ఆ ఆ రోజు ఆ తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటికి వెళి వెళ్ళిపోయింది
ఆ
అయితే ఒంటరి తిరుగుతున్న ఆగు ఆ చిన్న మేక పిల్లకు ఎదురు పూలి వచ్చిందట
ఆహా
అది ఒక్కసారిగా ఆ మేక పిల్ల పై విరుచుక బడి అది మేక పిల్లను మింగేసింది
అయో
ఇగ తల్లి అబ్బా నేను ఎందుకు వాళ్ళని బయటి చిన్నపిల్లలను బయటకి పంపించిన దమని నా దగ్గర పెట్టుకొని మందల మేపుకుంటే ఈ రోజు నా బిడ్డ బతుకు కదా నేనే అనవసరంగా నా బిడ్డని బయటికి పంపించిన అని పాపం బాధపడి ఏదైనా పెద్ద పెద్దలు ఏదన్నా చెప్తే అది పిల్లల మంచి కోసము అని గమనించి వాళ్ళ సంతోషానికి అడ్డుపడతారని కాకుండా వాళ్ళ సంతోషం వాళ్ళ పెరుగుదలను ప్రోత్స సారని అని అనుకోవాలని ఆ నీతి చెప్పిరు అన్నా
అవునా అది కూడా మంచికే గాధ ఆ
ఒక టైము తల్లిదండ్రులు ఉన్నంత సేపు ఆడితే పర్లేదు వాళ్ళు లేనప్పుడు బయటికి పోతే గట్లనే ఇప్పుడు ఎట్లా కిడ్నాపులు గీలా జరుగుతాన్నాయి చిన్నపిల్లలు ఎత్తుకుయేటోళ్ళు అదో ఇయో ఇంజెక్షన్ ట్యాబ్లేట్ చాక్లెట్ ఇత్తని మత్తు ఇంజెక్షన్ మత్తు టాబ్లెట్ ఇతారు తీసుకొని పోయి వాళ్ళరు చనిపేసి వాళ్ళ కిడ్నీలు కన్నులు పీక్కోవడం అమ్ముకోవడం ఎన్నో జరుగురుతానే బయట అందుకని పిల్లలు ఉన్నత సేపు జాగ్రత్తగా వాళ్ళని బయట తిరగకుండా జాగ్రత్త చూసుకోవాలే
మా బాబా అయితే చిన్న బాబా అయితే వితిన్ సెకండ్లా అవతల నుంచి ఉంటాడు పట్టా పట్టా ఉరుకుతాండు పట్టా పట్టా వస్తాండు ఆహా
వస్తుండుగా సైకిల్ మీద
మొత్తం పెద్ద అయినా సైకిల్ మీద చిన్నాయన నడుచకుంటేనే మన సైకిల్ కంట ఫాస్ట్ ట్రిప్ పోతాడు
ఆ అంతేగాని ఇప్పుడు గ్యాంగ్ ది వాళ్ళు ఎంటికలు అమ్మే వాళ్ళు టు ఇంకా వేరే వాళ్ళు ఇట్లా వస్తారట ఊళ్ళలకు గా లేడీసే వాళ్ళు ఇగ చిన్నపిల్లని జోబులో వేసుకొని పోడ ఇగ వాళ్ళు ఏమన్నా చెప్తారా ఆర్ ఏడవకు ఉంటే వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తే సాపు అప్పుడే పెట్టారు అట్లనే ఇక్కడి ఈ మా సైడు అదే టాకు బయట పిల్లలు వెళ్తే కతం ఉకే పీకితేనే ఉంటారు నన్ను
హు అంతే మా సైడ్ కూడా బయటికి వెళ్తా వెళ్తారు గాని నేనైతే డోర్ వేసే ఉంచిన వామ్మో అసలు నా వల్ల కాల ఎటు పోయినా ఎవరొ ఒకరు తీసుకొచ్చి ఇస్తారు ఏం చెస్తాను ఇంట్లో ఏం చె తనం విట్లా పిల్లగాని కూడా చూతలేరు
చూసే రప్పు ఇ పిల్లయితే రోడ్ దాటి ఎక్కడికికక్కడికి దుకాణం పొయింది ఎక్కడనే ఇంటికానే ఆడుతుందని నేను డమ్ వాటర్ త డమ్ ఆడుకని నేను ఉంటే రోడ్డు మీద అక్కడ నిలబడ్డది పూసుకుని అక్కడ ఎవ్వరు లేకపోతే కదా అద దారి పట్టుకో ఎన్న పోగాచ్చా అనుకున్నా ఏ పోయి ఇ అసలు కోపం వచ్చిందని అంత చిన్న పిల్లని ఏం కొడామని తొడ పెసాం పెడితే కీసిన వొదుకున్నది
ఆ మామని కూడా బాగా పడతాను ఎందుకంటే ఎక్కడెక్కన్నా నాక్కు నిమిషం నిమిషమున మాయమైతాండుంత మామైతాండు అసలు పొద్దున కూడా ఇలిసు మూడు నాలుగుళ్ళు తిప్పిచుండు అటు ఎటు
ఒక్కో కాడ ఉంటేరు పని చేసిడు తక్కువ వాళ్ళతో తిరూడు ఎక్కువుతుంది
ఆ బాను నేను ఇంకా బక్కగా అయ్యితేటుగాన్ తిరిగి తిరిగి తిరిగి ఇగ మా అత్తమ్మ వాళ్ళు వేరే వా వేరే కళర్ రెంటుకుంటారు ఆడికి రోజు ఎక్కుపోయిన అలవాటు కో కంతం పోతున్నా నన్ను చెప్పకుండా చేయకుంటా దూరం ఉంటాడు దూరం ఉంటది ఇల్లు అక్కడికి పోతాండు ఒక్కడే రోడ్డు మీద అసలు ఎప్పుడు వళ కూడా చూస్తలేరు చి చెట్ నడుచకుని పోతాడు అందాని అన్నదిచ్చుడు ఆ నుందా వేదాకా ఎవరొ ఒకరు వెళ్తనమే ఇంకాది ప లేకపోతే పోయాలంటి కాంటాండు ఇగా ఏ మళ్ళ అత్తమ్మ తీసుకొచ్చి మళ్ళ తిడతాను ఏం చెస్తాను మీకు అక్కడ దాకా వచ్చిన అంటే ఇప్పుడు ఈడున్నాడుని ఆ నాతో ఎవరై కూర్చుంటే ఇప్పుడే ఈడున్నాడు ఇప్పుడే మాయమడు అప్పుడు కా దబ్బుబ్బ నడుతాడు అని వాళ్ళు అంటూనే ఉన్నారు
ఉ
అది అక్కడ సపోర్ట్ ఎవ్వ లేకపో ఇకం ఫోన్ పడుకని వస్తుందిందాల్ల అడుచయ లే అని అట్లా కూడా తిగుారుదా
ఆ
పెడతారు బాగా దిగుతుండ ఇటికి వారం రోజులు నుండి నాలుగైదు రోజుల నుండి బాగా బాగా అయింది ఇంకా అన్నాల్ళ సున్నాల్ లేవు తిరుగుతాండు ఏమనంటే మా అమ్మ అని పిలుతాడు మా అమ్మ మామ్మ మా అమ్మ అంటాడు
ఆ
ఇ మా అమ్మ స ఎలాకుం పిలుతది
హు హ్మ్
ఇంకా తాత మా అమ్మ ఇంకా అన్న అంట ఏంటి అంత అని మ న్నతే మమ్అ మమ్మానే వెళుతను మంచి
మా పాప కూడా అంద మామ్మా అమ్మా అమ్మా తాత ఆ త తాత అన్నారువవా ఆత అంటాడు ఆత
ఆయన తాతా అనేది అంటాడు మంచిగా నేటినే అంటాడు కాగానీ
ఇటు అని పిలుతాడుఇహ ఆ మామ్మానే అంటాడు న మా అమ్మానే అంటాడు న
ఆ మామ్మ మామ విని నేర్పి ఉడు మామ్మయి మేమి మమ్మీగా అంటే
బూడది బాగుంది కదా మొత్తం గ్లాస్ ఏద అంతే కదా దాంట్లో పోసుకొని బుక్కలు బుక్కలు మింగతంది బూర్ది కూడా తింటుంది బుడిది రాళ్ళు ఆ అటు పోతే సున్నం బల్పాలు ఇవన్నీ తింటాంది చూసేటోళ్ళు అట్లా తింటాంది ఎమనవుతుది ఎవనైతే సచ్చిపోతుంది ఏంది అట్ల చూసేది అంటే నిన్ పని వదిలి పెట్టుకొని ఆ పిల్లని ఎడ చూడను ఇటు చూసే లోపు భూక్తనే ఉండే రాళ్లు కూడా పర్ర పర నములుతాంది
ఈయనే బల్పాలు తింటడు లేదా గాజోప్పుళ్ళు తింటాండు అంత ఆగంచేత్తండు
ఏం చెప్తావ్ వాళ్ళని ఎప్పటికి చూడాలంటే ఇంట్ల పని ఎవరు చేయాలి మరి
ఉమ్ నేనైతే కావాల ఎవరని ఉంటే వాళ్ళకి ఇస్తాను ఆడిపోయారుంటే ఇటు వాళ్ళకి చిన్న పిల్లలు ఎవ్వరు లేరు ఎక్కువ అంటే ఎత్తుకొని తిరిగేటోళ్లు ఎవరు లేరు మంచిగా ఆడిపిస్తారు కొంతమంది నేను పని చేేసుకున్నాంత సేపర్లో కవర్ చెస్తాను కాళ్ళతోటి దడబ్బగా పని చేేసుకుంటాను మాయణ లేడు ఊరిక వెళ్ళండు ఉంటాయని ఎట్కెళ్తాడు కానీ
హ
ఆయన వేరే ఊరుకు పోయిండు ఆడ పనికి పోయింది అనమాట పన్ చేస్తాంది క రెండు మూడు నాలుగు రోజులో ఐదు రోజులో అయితాంది పోయి అప్పుడు నుండి ఇగ ఎదుకమ్మటో లేరు కదా ఎవ్వరు వస్తారో చేతులు ఇస్తాండు పోతాండు
అవును
ఉమ్ హు
సరేలేండి మరి
ఆ సరే సరే మరి
సరే